అతుంద క్లోజ్ చేయకు
ఆ అతుంది
వస్తుంది ఉ అదే కాని ఆ యాప్ క్లోజ్ చేయ్యకు అట్నే రన్నింగ్ లో పెట్టు
ఇప్పుడు బ్యాక్ వోత్తన మల్ల
వత్తకుొత్తకు అట్నే ఉండని
నేను ఉత్తగా ఉన్న కాల్ మాట్లాడతావా
ఆ కాలు మాట్లాడుకుంటూనే ఉండి ఒక టెన్ మినిట్స్ కాల్ మాట్లాడితే ఇప్పుడు ఏమన్నాడు శేఖర్ మళ్ళ ఇవరిదాకా చెప్పు ఎప్పుడు ఏమన్నాడు
ఎందుకు అర్ధం కాలేదా ఏంది
నాకు అర్థం కాల ఏమో లాస్ట్ కి ఏమో అన్నాడంటివి కదా
గదాదె నెంబర్ ప్లేట్ ఉందా
ఆ
అయి నెంబర్ ప్లేటింగ్ ఇంకా ఎపియలేదట నువ్వు తీసుకోపోతే ఎట్లా నువ్వు తీసుకోకపోతే ఎట్లా ఇ నేను నెంబర్ పెట్టటి ఏపీయలేను నను డిజిట ఏ అయిపోయా మళ్ళీ నువు పట్టుకుంటే ఆ వా గిడి గిడికిళ్ళని పట్టుకుంటార చెప్పురా పట్టుకొ ఇత్తానా ర
ఏమో ఎంత గ ఏమో అంత గట్లు ఉన్నాడు అంత
ని గంత గొరంగా చేస్తడు పిసినారి తనం చేస్తుండు ని ఆపీస్ లెక్క నువ్వు పిసినస్తారని చెస్తు ఎక్కని చెప్తా అగు ఇడ వాళ్ళ ఇద్దరువమ వాళ్ళ అమ్మని ఎటన్న పోనీ
ఎటు పోతారంట
ఆ మత్తైపేట రంట మత్తయపేట
ఎందుకు
పూజ అన్నే ఇప్పించుడట వాళ వేరేక్కడ ఏయించడట
ఎందుకు ఓలు చెప్పిరట
ఏమో ఎవలు జెపిర్రో సెకర్ కి అన్నే చె నాయిస్త పట్ పడుతుండు ఓలు చెప్పిర్రా వాళ్ళ ఇష్టంమట్రా నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంట అంటుండు
ఆ కొండ అందరి కొండ గాట్ జెపితారు కదా
ఆ మరి అందరుూ కొనటడిపిస్తారు మరి ఆ అని ఇష్టం నా చాలా సురేసు చేపిండు కావచ్చు నా అప్పుడ ఏమంట సురే సురేష్ వచ్చిడంటే ఏ అట్లా బట్ అట్లా కళ్ళని వచ్చి చూస్టానికి అచినం మాకేం సంబంధం లేదు అట్లా చూసన్ కస్తుందని చెప్తుార గట్లు చు వాటిగా ఓళన నత్తర ర వాటిగా సురేష్
వట్టిగా ఒళరారు
గా సురే గాని చస్న్ట నికి అంట న దగ్గర బండి కూడా చూసడానికి వచిలట వ అవలేన్న అతురా రమ రమ్మంటె కదా అచ్చుడు
ననువ్వు కొద్దిగా సైడ్కి వచ్చి మాట్లాడు
ఇప్పుడు ఇనావాడుతుందా
అది డిస్టర్బెన్స్ ఐతుంది నాక ది సక్కగా అర్ధంఅయితలే పక్కకు అచ్చి మాట్లాడు
పకు పండి పోనెలే
అది ఆ డిస్టర్బెన్స్ ఉండద్దు ఇట్లా పక్క కాచ్చి మాట్లాడు
ఇదే ప్రశాంతన్నారు
ఆ ఏమనండు ఏ ఎందుకు వచ్చిండట
ఎ వాటిగా చూసానికినికి వచ్చిండట
ఏ వాటిగా చూస్తానికి ఎందుకు అస్తరు అటిగా చూస్తానికి ఎందుకు అస్తారు
వటిగా చూతానికి ఎవలు అ మా చిన్న తత చే
ఏడికి వచ్చిడట
స సే సార్
ఏడి ఇంటి ఇంటి కా దేనికక్కా ఇంటిక జగితలక
ప ర యి
కాదు గట్ల కాదు మి ఇంటికి వచ్చిడా లేకపోతే జైత్యాలకి అచ్చిడా
హలో
అ ఆ
మాట్లాడారనే
హలో ఇనాత్ లేదా హలో హలో సిగ్నల్ కార్డికి పో కొద్దిగా హలో
హలో
ఇనత్తది చెప్పు
మళ్ళ ఇవో
హలో హలో
హలో
ఇనత్తంది చెప్పు
డ హలో
ఇనాత్రలేదా హలో హలో
ఒ
ఇన ఇనత్తలేదా
ఇనత్తాంది ఇప్పుడు
నువ్వు కొద్ది ఆ చెప్పు చెప్పు ఇప్పుడ ఏంది ఏమన్నాడు చెప్పు ఇప్పుడు ఇనతుంది
ఈ నెంబర్ కు వటిగానే వచ్చిండట ఇప్పుడు వటిగానే వచ్చిండట
ఏడు ఇంటికి అచ్చిండటన లేకపోతే జగిత్యాలకు
వాటిగానే